హాల్లు కట్ అవుతుందిన్న
సిగ్నల్స్ ప్రోబ్లమ్ ఉన్నాయ్ టుంది సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది.
అదే హలో హలో అంటున్నా ఏమ్ వినపడట్ లేదు
అది ఎదిగా ఉన్నట్టుంది అందుకోసమే కాల్ కట్ అయ్తుంది
ఆహా
ఆ చెప్పండి
మీకు షాపింగ్ అంటే ఇష్టం అక్క ఆ
ఫెస్టివల్ అంటే ఇష్టం మీకు
మాకు ఎక్కువ బయట షాపింగ్ చేయడం అట్లా ఇష్టం మీ కు
నా కూడాడ షోప్ ఇష్టమే ఆన్లైన్ షాపింగ్ చేస్తాను
అలాగే ఆఫలైన్ షాపింగ్ కూడా అంటే ఇట్లా మార్కెట్ కి ఇట్లా చ రస్తాల గాని మార్కెట్ లో గాని షాపింగ్ మాల్స్ లో అట్లా కూడా చేస్తాను
హ
నను ఎట్లా షాపింగ్ మా ఎట్లా షాపింగ్ మాల్స్ లో తెస్తారా లేదంటే చిన్న చిన్న శాప్ లోగేస్తారా
తాము చిన్న చిన్న షాపులలో ఇస్తాం కాకపోతే బైట్ టికి వెళ్ళి అదొటి అదొట్ తీస్క్ కోవడం చాలా ఇష్టం అన్నట్టు
ఆన్లైన్ షాపింగ్ చేస్తారా
పింకా ఎక్కువ బయటనే చేస్తా సమే
హహ
ఆన్లైన్ అంటే ఇగ ఒక్కొక్కసారి వస్తా ఉంటే ఒక్కొక్కసారి రావు. మధ్యలు మధ్యలో ఊకె డిస్టబ్ చేయ అనిపిస్ త అందుకే నేను ఇక అంతా ఆన్లైన్లో రిస్క్ పడేవాళ్ళు బయటికి వెళ్ళి తెచ్చుకోవడం, బెటర్ కదా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మళ్ళీ
అవును అవును
అట్లా అని చెప్పేస్ తి బైట్ షాపింగ్ ఏస్తాం మళ్ళ పక్క పక్ క్కన ఫ్రెండ్స్ ఉంటారు కదా అక్క ఫ్రెండ్స్ అందరం కలిసేస్ తీ వెళ్ళి ఇష్టమైనది తీసుకొని బయటికి వచ్చాక గప్ చూప్సు ఇవన్నీ, అందరం కలిసి తిను తినడం అద్ అదొక ఎంజాయ్మెంట్ ఉంటది. అన్నట్టు మీకు అట్లా మీరు అట్లా వెళ్తారా ఫ్రెండ్స్ తోటి
ఆ వెళ్తామ్ ఏదేనే స్బింగ్స్ బయటికి వెళ్ళ షాప్ మాల్స్ లో అలా తిరిగి చూసి నచ్చితే కాకపోతే మరీ నే అంతా షాపింగ్ కి టైమ్ స్పెండ్ చేయలేను ఎక్కువ
అ ఓ
నాకు మరి ఎంత షాపింగ్ చేసిే ఎంత టైం ఓపిక ఉండదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒఓకక గంటల్ గంంటల్ షాపింగ్ చేస్తారు
అవు మేమైతే ఓ మేము వాళ్ళకి వెళ్తేా తక్కువ తీసుకు కోవడం తాకువ అ చూడడం ఇష్టం అీ చూసి రావడం ఇష్టపడతాం అన్నట్టు అంటే అలా అందరితోటి అలా తిగుతా ఉంటయి ఏదటిోదోటి చూసుకుంటా
అవును అంటే అవును ఇ అంటే కొంచం అట్లా టైం పాస్ కూడా అయితుంది ఫ్రెండ్స్ తో ఎంజాయ్మెంట్
ఓ అట్లా ఇంకా హా్ అక్కడ మీకాడ బాగా ఉంట ఉంటాయి కదా షాపింగ్ మాల్స్ ఎక్కువ ఇక్కడ అంటే ఓక్కోటే ఉంటాయి కదా
అవును ఇక్కడ అన్ని షాపింగ్ మాల్సే ఉంటాయి ఎక్కో
హ్మ్మ్ అక్కడ మీకు ఇప్పుడు అక్కడ అటు సైడ్ మీకు బాల టెంపుల్ అంటే బాగా ఫేమస్ కదా
అవునవును నేను అంటే ఒక చిల్కూరు బాలాజీ టెంపుల్ అవును
బాగా ఫేమస్ అని అంటారు విం టాం
అవును అవును వెళ్ళిన నేను మ్
ఉమ్
బావుంటది అక్కడ ఎయెచ్చు జాతర అం ఆ ఇప్పుడు ఏదైనా టెంపుల్ దగ్గర ఉం ఆ ఒక్కసారి ఒక్క రోజు మాత్రమే జస్ట్ జాతరలా ఉంటది కానీ అక్కడ మాత్రం ఎవ్రీ డే షాప్స్ ఉంటాయి
మ్
న షాప్స్ ఉంటాయి మనకు అక్కడ అన్ని దొరుకు తాయి మనకి వస్తువులు కావాలంటే అవి ఇంటికి సంబంధించినవి కాని మనకి వంటగదిలకు సంబంధించినవి గానీ
ఊమ్
ఉమ్ అక్కడ మనం పదకొండు ప్రదక్షిణాలు చేసి మనము ఒక కోరిక కోరుకుంటే ఆ కోరిక అయినాక ఉ నూటోక ప్రదక్షిణాలు చెయ్యాలి అనే ఉంటది
అవునక్క అవును అప్పుడు అది నెరవేరి తె అదొక ఆనందం
అవును
నెరవేరకుంటె అదొకటి నెరవేరాలన్న ఇగ అది ఒక ఆనందం ఇట్లా ఒకరికి నెరవేరిందంటే ఇంకొరికి ఇంకొరికి షేర్ చేస్తే ఇలా చాలా మందికి మంచి కనిపిస్తా ఉం టది పలానాకు అక్కడికి వెళ్ళాను ఇలా అనిపించాలి ఇలాంటి అని
మ్
చెప్తాంటే బాగా అనిపిస్తా ఉంటాది
అవును అక్క
మీకు ఎక్కువ దేవుళ్ళ ఏ దేవుడు అంటే ఇష్టం
హనుమాన్ ఆంజనేయ స్వామి అంటే ఇ చాలా ఇష్టం మీకు
మాకు ఎక్కువ శివుడు మా సార్కి అైతున్నా వెంకటేష్
ఫాస్టింగ్ ఉంటారా మీరు
ఆ మండే మండే ఉంటాము సాటర్డే కూడా ఉంటాము మా ఇద్దరు మధ్యలో మా బాబు హనుమాన్ క అనుమాన్ క్కని అనుమానంగా అంటే ప్పుడు మంగళారమే పుట్టాడు అన్నట్టు
అవునాహా నాకు కూడా హనుమాన్ అంటే చాలా ఇష్టం
హ
హ
అ అంట
ఇకా చెప్పాలక్క అ మీరు ఎట్లా షాపింగ్ అసలు ఎక్కువ డ్ర అంటే డ్రెస్సెస్ ఇస్తారా లేంట శారీస్ పెడతారా
మేము ఎక్కువ అప్పట్లో అంటేనే ఇష్టం ఉండేది ఇప్పుడు ఎక్కువ బాబు ఉన్నాడు కాబట్టి ఈ డ్రెస్లు ఇష్టపడుతున్నాము
అ అవునవును
వాళ్ళని ఎత్తుకోవాలి కదా అంటే ఏమన్నా ఫెస్టివల్ కైనా దేనికన్నా శారీ కడతాము శారీ అంటే చాలా ఇష్టం టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ లోనే కట్టేస్తా ఉంటాను ఇప్పుడు బాబు వల్ల ఇ వాళ్ళు వాళ్ళ అంత అంత టైం గుడి ఇయ్యలేదు కదా ఏడుస్తా ఉంటాయి చికా పడుకుంటాయి వాళ్ళకంటే ఎక్కువ ఏముంది
ఇప్పుడు మనకి కంఫర్ట్ గా ఉన్నది డ్రెస్సెస్ కన్నా ఇప్పుడు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి కంఫర్ట్ ఉన్న డ్రెస్సెస్ వేసుకోవాలి
అవు
వా అళ్లానే ఎతుకున్న ఇప్పుడు మళ్ళీ అవి ఏదైనా కూర్చోడం కానీ ఇప్పుడు మనం ఏదైనా చెంకి గానీ అలాగే ఆరు గంజకు తీసుకున్నా కూడా వాళ్ళ ఇరిటేట్ అనిపిస్తా ఉంటు అది
అవునా
అలాగే ఏదైనా ఫంక్షన్స్ ఇ కూడా బ్యాంగిల్స్ వేసుకుంటే అసలు ఎత్తుకోలేం
ఉమ్
ఉమ్ పాపం వాళ్లకి గాజులు గుచ్చుతాయి కదా చిన్న పిల్లలు కదా మ్మ్
మీ కు ఎక్కువ సారీ అంటే ఇష్టమ డ్రెస్ స్సా
లేదు ఓన్లీ డ్రెస్సెస్సే నాకు మ్యారేజ్ ఏం కాలేదు కాబట్టి ఆహహా లేదు.
కున్నా కూడా నార్మల్గా ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇట్లా
ఉమ్ ఓన్లీ కాలేజ్ లో ఏదైనా ప్రోగ్రామ్స్ అంటే ఫేయిర్వల్ ఫ్రెషెర్స్ ఉంటేనే కట్టుకుంటాను లేదంటే లేదు ఇంకా మ్మ్ ఓన్లీ డ్రెస్సెస్ కుర్తా సెట్స్ వేస్తా
హ్మ్
అవును
హు మీకు ఎక్కువ ఫ్రూట్స్ లో అంటే ఏ ఫ్రూట్స్ ఎక్కువ ఇష్టం మీకు
బనానా ఆపిల్ ఇవి రెండే ఇష్టం
మ్ హు హు హు హు
ఆవి అయితేనేతే కొంచెం మంచిగా ఉంటాయి ఇంకా మిగతా నైయితే ఆ జామకాయ కూడా ఇష్టం అసలు జ ఈ ఇవన్నీ ఫ్రూట్స్ తింటాం గాని జామకాయలో ఇవన్నింటిలో కన్నా జామకాయలోనే ఎక్కువ ప్రోటీన్ ఇంకా క్యాలరీస్ ఉంటాయి
ఓహో
మనకి ప్లస్ డైజెషన్ కి కూడా మంచిగా పని చేస్తారు అది జామకాయ
అంటే జామకాలు రెండు రకాలు ఉంటాయి కదా రెడ్ వైట్ ఇలా ఏదో ఇష్టం ఉంట
ఆ నువ్యి నా ఇతే రెడ్ రెడ్ లోనే ఇష్టం
ఆ
పండిన మావి అవును మనం చెట్టు మనం తెంపుకోవాలి అంటే మనకు అవి ఓన్లీ చలికాలంలోనే దొరుకుతాయి. కదా
అవునుక్కా అప్పుడే పెరుగ్ త ఉంటే కనా ఏద్
కాయలే మంచిగా ఉంటాయి తీయగా మంచిగ రే లోపల రెడ్డుగా
హ్మ్
మనం బయట కొనుకుంటే అసలు రెడ్గా ఉండవు. ఏం ఉండవు టేస్ట్ ఉండవు.
అవును బయట ఇప్ క్కువ హైబ్ర్రిటిక్ సంబంధించ్ చ్చినయే అమ్ముతారు. కదా అక్క న్యాచురల్ గా పండిన న్యాచురల్ గా చేసి పండిన కాయలు ఎక్కువ తక్కువ దొరకడం, ఏవైనా అన్ని స్
త్రమే దొరుకుతయ్ హ్మ్
ఆ ఇంకెక్కడ మీ కాడ బాగా దొరుకుతాయి. ఇక్కడ మా కాడ తక్కువ అక్క
అవునా దొరుకుతాయి ఇక్కడ అన్ని ఫ్రూట్స్ ఇంకా ఇది సమ్మర్ కావట్ టి అన్ని ప్రతి ఒక్కరు దొరుకుతంది ఇంకా ఇప్పుడు ఈ సీజన్ లో మ్యాంగోస్ అల్లో నేరట్ పండ్లు తెల్
ఆ ఆ తెలుసు క్కా బాగుంటాయి కదా
ఇ లో చెట్టు ఉంటాయి అవును
ఇప్పుడు సమ్మర్ లో దొరకని ఏది ఉండదు అన్ని దొరుకుతాయి
అక్కడ దొరుకుతనే ఇంకా వాటర్ మిలన్ తినడం మంచిది మన బాడీకి అది కూల్ ఇస్తది కూల్ ని
అవును ఆ ఓకే కా